హలో హలో ఆ ఏం చేస్తున్నారండి హలో
ఆ ఇనిపిస్తదండి
ఏం చేస్తున్నారాండి వినిపిస్తుందా ఆ ఇనిపిస్తుందండి అంటే మీ ఓళ్ళు నా ఆ ఇనిపిస్తుందండి తిన్నారా
మీ ఊళ్ళే ఎలాంటి
మీ ఊళ్ళ ఎలాంటి విశేషాలు ఎండకోదమ్మా మా ఊళ్ళో అంటే ఎండకాలం వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండాకాలం ప్రజెంట్ ఇప్పుడు అందరి ఎగ్జామ్స్ అయిపోతున్నాయ్ ఒక టెన్ న్త్ వాళ్ళై నడుస్తున్నాయ్ ఎండాకాలం వచ్చిందంటే ఇగ అంటే మీకు చెప్పండి అంటే మీకు చెసిన వాళ్ళు టెన్త్ వాళ్ళు ఉం అందరూ ఎండకాలం వచ్చిందంటే అందరూ ఆ ఊర్ళలో ఇప్పుడు పిల్లలంతా కలిసి అంతా కలిసి చెట్ల ఎడడికో పోయేరో రౌండ్ గ్రౌండ్ ఉన్న ప్లేసకి పోతరు మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ వరకు పోయి క్రి క్రికెట్ ఆడడం ఆ లెవన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు సి చెరలోకి బావిలోకి ఈతలుగోట్టడం ఆ త్రీ ఫోర్ క్లా ఆ చెప్పు చెరువు మాకు చెరువు ఉన్నదండి చెరువు చెరువు ఎండకాలం తగ్గుతాయి గదా అంటే మళ్ళ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ స్కూల్ గ్రౌండ్ లో ఆడతాం లేకపోతే పొలాలు మరికట్లలా ఇట్లా ఆడుకుంటాం
అంటే ఇప్పుడు పొలాలు నాటు పెట్టారండి మీ దగ్గర
కోస్తారు గదా కోశినాక కోశినాకా అడినే ఎండుతాయ్ కాద అదంత
అంటే పొలాలు అంటే మీ సొంత పొలాల వేరే వాళ్ళ దగ్గర ఆడుతారండి
ఏం అళ్ మా సొంతం అది ఇది ఏముండది ఊరికి దగ్గరు ఉన్నా ఏదైనా గ్రౌండ్ లేకపోతే ఆ పొలలు మార్కెట్లలో ఏమన్నా ఆడుకోవడం లేకపోతే చెరువు లో ఇట్లా ఆ మన స్కూల్లో గదా ఇట్లా ఆడుకుంటాం
అంటే ఇప్పుడు పొలం వేరే వాళ్ళ పొలంలో ఆడుకోవడం వాళ్ళు ఏమన్నా అన్నరడి అంటే వారు మా పొలంలో ఆడుకుంటులు అని అట్లా ఏమైన్నా తిట్టారా అండి మిమ్మల్ని
మేము అయితే ఏం కరాబ్ చేయడం లేదు గదా ప ఆల్రెడీ పొలాంగి ఇట్ల అన్నీ కొ కొత్త గోషె ఉన్నాయి కాబట్టి మేము కరాబ్ చేయడం లేదు అది
అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ అంటూ ఏమి ఇట్లా గ్రౌండ్ ఇయ్యళ్ళే అండి ఆడుకోడానికి ఏమన్నా
గవర్నమెంట్ గ్రౌండ్ అని ఎమీ ఇ అండి ఇక్కడ ఇవ్వంగా విన్నారా మీరు ఇస్తే చెప్పండి మేము గూడా అప్లికేషన్ పెడతాం దానికి సంబంధించింది
అంటే మీకు మీకు సర్పంచ్ అంటు ఏం సపోర్ట్ చేయ్యార అండి అంటే ఇట్లా మీకు ఏమన్నా గ్రౌండ్ ఆడుకోవడానికి ఏమన్నా టోర్నమెంట్ పెట్టడానికి ఇట్లా
ఆ టోర్నమెంట్ గూడా పెట్టడానికి సర్పంచ్ వార్డ్ మెంబర్లు యూత్ అంతా ఆర్గనై ఇలాగా ఆడుతా ఉన్నట్టు కాపోతే వాళ్ళు సంబంధించిన ఫండ్స్ ఇస్తరు ఫండ్స్ గాని అయి అని ఆ మళ్ళ సమ్థింగ్ బ్యాట్లు బాల్ ఇట్లా ఇస్తారున్నట్టు పండుగ పండుగ టోర్నమెంట్లు గిట్లా పెట్టడం అలా చేస్తారు వాళ్ళు కానీ ఈ గ్రౌండ్ లాంటి అంటే ఎవరు అంత పెద్ద ల్యాండ్ ఎవ్వరు ఇవ్వలేరు గదా
అం నేను అట్లా అంటలండి అంటే ప్రతి ఊరు కు అంటూ గవర్నమెంట్ స్థలం ఉంటంది అండి అక్కడ కొంచం క్లీన్ చేపి చ్చి ఇట్లా గ్రౌండ్లా చేస్తే బాగుంటది గని నా ఉద్దేశం అంటున్నా
ఆ ఉంటది కానీ ఇక్కడ మా కాడన అయితే లేదండి ఉంటే మరి ఇవ్వచ్చు బయట ఎక్కడనా మా దగ్గర అయితే లేదు
అంటే ఇప్పుడు మీరు ఈ క్రికెటే కాకుండా ఇంక ఎండక కాలంలో ఎలాంటి పా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారండి మీరు
ఈ క్రికెట్ కాకుండా ఎలాంటి ఆక్టివిటీస్ అంటే ఆ ఇప్పుడు ఏముంది చేయొచ్చు మళ్ళ క్యారం బోర్డు
అంటే క్యారం బోర్డ్ అంటే ఇప్పుడు ఎట్లా మీ ఇంటి దగ్గర ఆడుతార లేకపోతే బ బయటికి ఫెండ్స్ వాళ్ళ ఇంటికి
ఫ్రెండ్స్ వాళ్ళింటి కాడండి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర, నే ఒక్కరి నాడు కావాల్సి వస్తుంది. నలుగురుఐదు కాలిసినా కానీ క్యారంమ్ బోర్డు చెస్సు మొబైల్ లో పబ్జి లాంటివి కలిసి ఆన్లైన్ గేమ్స్ గి ఇట్లా ఆడుకుంటాండి చెట్ల అప్పుడప్పుడు తంసప్పులు తెచ్చుకుంటాం తాగుతామండి
అంటే ఇప్పుడు క్యారం అంటుళ్ళు పబ్జి అంటుళ్ళు అండి ఇప్పుడు నా నార్మల్గా అంటే గేమ్ ఆడడం ఉంటుందో దానికన్నా బెట్ వేయడం లేకపోతే ఏమన్న ఉంటదండి.
మామూలుగా ఎతే ఆన్లైన్ గేమ్స్ తే బెట్టు గ ఇట్లేదు మాకు అడుకోండి క్యారమ్ బోర్డు ఇచ్చేసి అంటే మేము మనం ఆడి లాస్ట్ క వచ్చిన మనీ తోంసపులు తగుతం అ ఆందరం కలిసి
అంటే ఇప్పుడు తనసపు అంటే అండి మంచికొన్ని వేసుకుంటారా
ఆ ఇంత ఆ ఆటకు యాభై రూపాయలు వేసుకుంటాం ఆన్ల గెలిసిన వాళ్ళకి వ అమౌంట్ వాళ్ళు కూడా తీసుకోరు కాకపోతే అందరు బా అందరు కలిసి ఆ అమౌంట్ తీసుకొని థమ్స అప్ ఎన్న వస్తా అ థమ్స అప్ అందరు కలిసి తాగుతామండి
అంటే ఇప్పుడు ఈ తన్ ఇవే ఈ ఆటలు కాకుంటడా ఎండాకాలం నేను చాలా వరకుండిన్న ఇట్లా అంటే స్విమ్మింగ్ పోవడం ఎంజాయ్ చేస్త
స్వింగ్ స్విమింగ్ పోతం స్మ్మింగ్ త పదిమంది పదేను మంది కలిసి పోతాం స్విమ్మింగ్ పోయేటప్పుడు ఆడేమన్నా ముంజ కా కాయా చెట్లకు ఈత పనులు కాగానీ మామిడి పనులు కానీ దొరుకుతే మాత్రం తింటాము.
అంటే మీరు ఏ విధంగా అంటే మీరు నడుచ్చుకుంట వెళ్ తరా లేదా బైకా సైకిల్ అంటే మీరు ట్రాన్స్పోర్ట్ ఎలా
మీద అంటే దగ్గర ఉంటే మాత్రం నచ్చుకుంటూ వెళ్తాం దూరం ఉంటే బండ్ల మీద వెళ్తాం కాకపోతే ఎట్లయినా నలుగురులిసి మాట్లాడుకుంటూ పోతే మజ ఏ దూరం అనేది తెలియదు కదా మనకు
అవునండి కానీ అట్ నేను అట్లా అంటేలాండి ఇప్పుడు ఈ స్విమ్మింగ్ అంటే వెళ్తారు కానీ అంటే ఇప్పుడు ఎట్లా స్విమ్మింగ్ ఫూల్ లా లేదా చెరువా లేదా బాయిలా
బావిలే బావిలేమ్మ బావులే దాంట్లోకి వెళ్తామండి మేము
అంటే బావాలంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ఓన్ బాయా లేకపో తే వేరే వాల్ల
అదే రెండు వేరే వాళ్ళ బావికి వెళ్తే ఫ్రెండ్స్ వాళ్ళ బాగా వెళ్తాం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చల్లదానం కోసం పైకి ఉంటాయి నీళ్ళు వ్యవసాయ బావులుల్లోకి వెళ్ళి స్నానం చేస్తామండి.
అంటే ఇప్పుడు ఈ ఆ యొక్క బాయలు ల్ల అంటే వాళ్ళు ఓనర్లు ఏమన్నారండి
కొంతమంది మాత్రం తిడుతారు కొంతమంది మాత్రం తిట్టారండి
అంటే ఇప్పుడు మీరు ఒక్క పది
పది పదిహేను మంది వెళ్తారు కండి అవును అంటేబా అందరికీ ఈ ప్ర కొంతమందికి రాకుండా నేర్పిస్తార అంటే కొంతమంది నేర్చుకుంటనికి వస్తారు కొంతమంది ఇతగొట్టడానికి వస్తారు. ఇక నేర్పించడం అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి నేర్పించ
ఇప్పుడు నేర్పిస్త అంటున్నారు అండి. ఇలా ఏ ఏ టైప్ అంటే మీరు వారినికి అనేకు సలహా ఏమైనా ఇచ్చి నేర్పిస్తారా లేకపోతే ఆన కు ఎమన్నా సపోర్ట్
ఫస్ట్ మాత్రం ఈ మన బైక్ టైర్ లో టూబులు ఉంటాయి కదా బైక్ టైర్ టూబులు గానీ అ ఆ బా అతనికి నడువుకు మధ్యలో ఇరిగిచ్చాలి లేకపోతే బాటిల్స్ కానీ నడము కట్టి దుడుకుతే కతు ఒక టూ డేస్ వన్ టూ డేస్ దాకా ఆయనని మన వాటర్ లో లేపపోతయ్యి అన్నట్టు మునుగకుంటడా కొంత ఈత వచ్చేలోపు టూ డేస్ తర్వాతికి ఆటోమేటిక్ గా అలా అట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలి అని చెప్పానికి ఆ బాటిల్ టైయయితే ఆటోమేటిగా వచేస్తదండి.
అంటే అంటే ఇప్పుడు టూబ్ ఒక్కటే యూజ్ చేస్తారా ఇంకేమన్నా అలాంటి టైప్స్ ఏనా యూజ్ చేస్తారా
ట్యూబ్లు బాటిల్స్ అన్ని
అంటే బాటిల్స్ అంటే ఏ టైప్ అంటే
థమ్స్ అప్ బాటిల్స్ థమ్స్ అప్ బాటిల్స్ థమ్స్ అప్ బాటిల్ టూండ్ టూ పాయింట్ ఫైవ్ ఉంటాయి కదా
ఆ
ఆ బాటిల్స్ ముత్తాలు పెట్ కట్టటిగా అయితే ఈ రెండు నాలుగు నాలుగు చాలు మనం ఆ మనిషి వెయిట్నే బట్టి కడతామండి
ఇప్పుడు ఆ యొక్క అంటే అతను నేర్చుకోవడానికి ఒక ఎన్ని రోజులు పడతా మీకు తెలిసినంత వరకు
మాక్సిమం టూ టూ డేస్ త్రీ డేస్ అండి ఎంతకంటే ఎక్కువ లేదు
అంటే ఆయ ఒక్క త్రీ డేస్ లో పర్ఫెక్ట్ అవుతుర అండి మీకు తెలిసి
ఆ అవుతాడు ఎందుకు కాదు ఫస్ట్ డే సెకండ్ డే వచ్చేసి అని కొంచెం భయం పోతానికి ఎట్లా కొట్టాలని నేర్చుకుంటానికి బాటిల్స్ లేపుతంది కాబట్టి ఏం థర్డ్ డే వచేసి మామూలు నా మముూలుగా కొట్టుకు ఫ్రెండ్స్ మధ్యలో అతని మించి కొట్టు కొడతా కొడతా కొడతా కొతా వచ్చేస్తుందిండి
కాదండి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి డైరెక్ట్ బాయిల్ లో నేర్పిస్తారా లేకపోతే ఫస్ట్ ఎక్కడ నా నేర్పిస్తా అండి
చిన్న పీ కో కొంచెం చిన్నపిల్ల అయితే చిన్న పిల్లల వరకు అయితేకో మనం చరలు నేర్పించ వాళ్ళ పేరెంట్స్ర డట్ బాగా నేర్పించ కొంతమంది ఉంటురున్నట్టు
మీ మీకు తెలిసినంత వరకు అయితే మీరు మీరు ఎక్కడ నేర్చుకున్నండి
నేను అప్పుడే చెర్లోనే నేర్చుకొని బయ తతికి బయకి వెళ్ళా అప్పుడు నా మీ ఉన్న జన్ అంటే మేము ఉన్న టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ అప్పుడు సిక్స్ నైన్ టూౌసడ్ ఎయిట్ నుకునేది అందరం
అంటే మీ ఫ్రెండ్స్ అందరు కలిసిపోయాలండి
ఆ మా ఫ్రెండ్స్ అంతా పోయినం అండి
అంటే నీకు మీ నాన్న మీ డాడీ వాళ్ళు మీ నాన్న వాళ్ళుని ఎవరు అంటూ ఇట్లా చెప్పిల అన్ని ఇట్లో కొట్టాలి అట్లాని
ఆహా ఎవర చెప్తారు కాబట్టి అట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలి బ్రీత్ ఆపుకోవాలి బ్రీత్ కంట్రోల్ చేయాలని చెప్తురు కదా
అంటే మీరు ఇతర నేర్చుకోవడాకీ ఎన్ని రోజులు పట్టిందండి
ఆ అప్పుడు అట్లా చెల్ల కావట్ నాలుగురు ప టేది
ఇంకా మీరు
ఇకా మీరు ఏడా ఎండాకాలం వచ్చేసి ఏ ఏముందండి ఇప్పుడు ఎండాకాలం అట్లా ఇలాంటివి ఏము ఉండవు కని ఇక తినడం తిరగడం ఇదే పనులు ఉంటాయిండి వేసే పనులు అయిపోయిందంటే ఇక ఈ ప పెళ్లిళ్ల సీజన్ ఉంటే ఇక చుట్టాల ఇలలో కా వీళ్ళలా తిరుగుడ ఉంటాదండి మాకు ఇక
అంటే మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటారు అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా పెళ్ళిళ్ళ వెళ్ళ వెళ్ళతానికి ఏనా గిఫ్ట్లు అలాంటివి అ తీసుకు వెళ్తారండి
ఆ తీసుకెళ్ళడానికి ఇప్పుడు చ్చట్టగా మ్యాక్ ఇప్పుడు మన కూలర్ గాని ఎండాకాలం ఆ బీరువ కాగాని ఆ డ్రెస్సింగ్ టేబుల్ గానీ మా బడ్జెట్ బట్టి ఏం చేస్తామండి
మీరు అవి కాకుండా ఇంకేమన్నా చేస్తారండి ఎండ ఎకాలంలో
ఏం లేదండి ఖాళీ అండి ఏముంటచ్చేస్తానికి ఏ మన మన కంట ఏం లేదు కదా
అంటే మీరు ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎ న్న ఎండాకాలంలో సమ్మర్ వెకేషన్ వస్తది కానీ టూర్లు కానీ అలా వెళ్ళడం
ఆ టూర్లు అంటే బ్ వెళ్ళనండి మరీ లాంగ్ టూర్ కంటే ఎండ కాలం పూట మనకి ఇబ్బంది అయిది చాలా వరకు
మీరు లోకల్నే తిరుగుతారంటారు
ఆ సరే అండి థ్యాంక్ యూ ధన్యవాదములు
ఓకే థ్యాంక్ యూ అండి